ఎవరు
చాలు చాలు
విశాల్
ఏమ్ చేస్తున్నావ్ రా
ఏం లేదు గుర్తుపట్లే
తిన్నావా మరి
ఇప్పుడే అన్నం తిన్నాను నువ్వు తిన్నావా
తిన్నారా ఇంట్లో పడుకున్న లేసిన ఎక్కడ ఉన్నావ్
ఎక్కడున్నా ఇక్కడ ఇటు సైడ్ వచ్చిన ఈ పొలం దగ్గరికి మోటార్ బంద్ చేద్దాం అని వచ్చిన
ఆ
ఉమ్ నువ్వు ఏడున్నావ్
ఆదిలాబాద్ కొచ్చన ఆ అన్నయ రమ్మంటే వచ్చిన
ఉమ్ తిన్నావా
తిన్న
ఉమ్ ఏం కర్రీ
ఆడియ్యలా కోడి గుడ్డు ఉమ్
నేను కూడా ఇప్పుడే ఆమ్లెట్ వేసుకొని తిన్న
అహ
ఆ
ఎటువైనావ్ మరి ఇయ్యాల
ఇయాలా చెప్పిన కదా ఇప్పుడే ఈ తిన్నా ఈతకి పోయినం గిందాకా ఏమ్ గుట్లలో ఈతకొట్టి వచ్చినామ్ ఇగ ఈ మోటర్ బండి ఇద్దామని గి తే పొలంకాడికి పోత ఉమ్
ఇంకా నేను కూడా రేపు అక్కడికి పోదామని చూస్తున్నా
ఎక్కడికి
ూరుఐరావా
ఎందుకు
అనందికి పోదామని చూస్తున్నా ఎగ్జామ్ ఉంది మ్యాథ్స్ ఎగ్జామ్ తెలుగు ఉందా అయిపోయాక పోదామనుకుంటున్నాను
ఆ హా
కానీ ఇలా ట్రైన్ ఎప్పుడుంటందో ఏమో చూడాలి ఇకు పోవాల
ఆ అదే ఇక ఇప్పుడు మళ్ళా వై బస్
కొత్తా అహకన్నా మీకా మస్తా వచ్చన్నారు ఏబల్
అవునా ఏం లేదురా ఈ ఓరి పనే జరిగిపోతుంది మొత్తం ఇంకో నెల రోజులు అయితే అన్నిీ చేతిలోకి వస్తాయి ఆ కోసరిగా
బాకరాడ ఆడ
ఏమో ఇంటికనే ఉంటుండట్టుంది ఫోన్ చేస్తలేగా ఆ సాయిడ ఏమంటున్నా
ఆ
టయగాడు
ఏ ఎ హైదరాబాద్ కొస్తార తె
అవునా
అయితే ఒకసరే రారారే మ మ పొద్దునట్టు కూడా ఫోన్ చేసి కానీ స్కూల్ పోయిస్తున్నాం కద సార్ అ మళ్ళీ ఫోన్ చేయలేదు
ఆ నీ కూడా కూడా వస బాగుంట్ందక్కడికి
ఇధారద
వస్తాయి ఒక పదిహేను రోజులు అయినాక అన్ని అయిపోతే పనులు అటు వస్తాయి
ఆ
ఆ
ఏజ ఇత్ర కవుర్లే అ ఇత్రం చూర్లే
అరదాంగాట్లే ఏముంది ఏం లేదు తెలుసు వీళ్ళ విషయాలు ఏముంటాయ ఏ ఉండవు
ప్రవాస్ గారు ఫోన్ చేసినడి సేపు
నేను చేసిన
ఆ జేషంట వాషయకాడ ఆడంద ఫేమ అంద మరి
చేసిండడు ఇప్పుడు ఏదో మూడు సార్లు ఫోన్ చేసిండడు నేను పప్పాల ఇంట్లో ఛార్జింగ్ పెట్టినా ఫోన్ చూడలే
ఆ
అయితే మళ్ళా ఇప్పుడు పోయి ఛార్జింగ్ ఎంత ఎక్కింటే మిస్డ్ కాలు ఉన్నాయ ను్ మిసిడ్ కాల్ ఇచ్చినావు ఓపెన్ చూస్తూ ఫోన్ చేస్తే ఇలా గ్యాస్ కు అరపిల్లి పోవాలి అన్నాడు అయితే నేను అరపిల్లి పోయి వచ్చేటప్పుడు గ్యాస్ పండి తీసుకుందా అన్నాడు ఒకటి ఏడరా నేను జర రపీన్న ఉంటున్నా కరెంట్ పని ఉందని నేను చెప్పిన
ఆ
ఆ అయితే అవునా అన్నాడు సరే అన్నాడు సరే అన్న నీతోడు చేయిచింది ఆడే
ఏ ఆ నా కొంచెం ఆడునంటే ఏమో రా అలా
ఆహా
పప్ప పెళ్ళగా ఇప్పుడు
ఆ ఏద అయ్యే ఆడావలి జరుగుతున్నా
రెండో తారీఖ
సన్నా మసరు
ఆఓహ రెండో తారీఖు ఆ రెండో తారీఖు మా అన్నయ కద ఆయన
ఉహూ కలిసం అంటుంది అందరం వస్తారు అంటుంది పెళ్ళికి
అవును నువ్వొస్తావా
నువ్వు రావా
మిరియాల కూడాగితే
ఏమో అందరు వస్తే మాక్సిమం వస్తా అనుకుంటున్నాను కటింగ్ చేపించుకోవాలి మంచిగా ఉండాలి
ఏమని ఏం కూడా అందరు వస్తారు అందరు కలుస్తారు మంట
ఉమ్..
కానీ మరి మిరియాలుగూడెం పోత నైట్ అన్నయ్యన్న ఒక్కడ ఉండాలి మరి
ఉనాతో న
సాయ మళ్ళ వచ్చ చీకట అయితే మళ్ళ ఇక్కడ దొరకోవు మనకి అక్కడ దొరకో
్యాన్స మంచి
కానీ ఏమో చూడ నేను వస్తానో రాను రా ఇక్కన్నా ఉంటటుంది
సేరా వందా
ఆ
రాయి నవును
తూ క అంటే నేను వర్ణ కూళ్ళక వచ్చి మళ్ళీ అటు రావాలిగా
ఆ అవునా
ఏవ చూడాల
ఆ
ఊసే
ఆ
ఏవో బట్టలు గిట్ల కొనాలి
తీసుకోరా ఏముంది హైదరాబాద్ మధన శ్రీట్ సైడ్ కోటి సైడ్ ఏమో
డప్పుల్లో రామ చెప్కుందామం
డబ్బుల తటి వచ్చినా
ఆ
కోట్న ఒక వెయ్యి రూపాయలు తీసుకో
కొట్ వాపర్లో ఉంట తీసుకు
చో సేట్ చేసి కొతలే
మళ్ళీ అప్పుడు మనకి కావద్దు అక్కడ కళ్ళ ఇట్లా తాగుతాంక అవి పెగ్ను కం బట్టల అంటే మా వటగానే
అ స
బ పెళ్ళికాడ్లు లేం ఐయ్యలేదా పెళ్లికారులు ఇట్లు ఏమయలే ఇంకా
ఇయ్యలే కట్టుంది అంటే అన్ని బర్తస్తారు ఇప్పుడే బొట్లు పెడతారుగా ఉమ్ తరు ఏడం బోర్ కొడుతుంది ఒక్కనే
ఏంచేస్తునావ్ నువ్వు
ఈ ఫోను అది అంటే తెలుసుగా నీకు మనం ఉత్త ఖాళీగ ఉంటే ఏం చేస్తాం
నేనున్నాయి బ్రో మంచి
నువ్వు రోజు ఖాళీ ఉంటున్నావు అంటే ఏం చేస్తున్నావో నాకు అర్థమయితుంది ఎన్నిసార్ల
ఏమో చూడాలిక
రోజు త్రీ టైమ్స్ ఆ పోయిస్తున్నావ బయటికి నేను రోజు డైలీ త్రీ టైమ్స్ మార్నింగు మధ్యానం నైట్
నేను పొద్దున్నంత
ఎట్ల ఉంటుండో తమ్ముడు ఏమర్ధంకావట్లే కదా ఉమ్ పక్కన ఎవర్లేరా
ఎవ్వరు లేరు ఫ్రీగ ఉన్న ఎవ్వరు లేరు
పొద్దు నుంచి ఒక్కనువే ఉన్నవ ఇగా
వసడియాలన్నాయాల వసరాటు మా అన్న మరియాలన్నా రేపు మ రేపు వసరాటుంది
ఒక్కనివి ఎట్టుంటున్నావురా
ఎందుకు ఇయ్యాల ఉన్నాయి అయ్యే ఇళ్లా ఎక్కడ పోయిందో పెద్దబాపు
హహ్ ఎంతున్నా బోరు కొడుతది
ఫోన్ ఉంది మనం ఉన్న
హ వైఫై వైఫై అన్లిమిటెడ్ ఆహ్
ముందు లాగా టూ జిబి రోజు వన్ జీబి ఎగస్ట్రా
ఎట్లుకో
రో త్రీ జీబి వాడుతున్న
ఓ ఓవల్తోని ఏపీచుకుంటున్నావ్
ఎవ్వరు పడితే వాళ్లు నిన్న మా అన్న ఎసిండు మొన్నా కిరణన్నా సుష్ కొడితే లైక్ర్
కిరణ అన్న విశేష నా ఆ
ఏంటంటే ఏమి వాల్ద్ కట్ చేస్తే అయిపోయింది నాది ఆల్రెడీ అ
ఈ రోజు ఎక్కడ్రెండు నాలుగు వత్తుంది
ఎవరెవరు
నేనే
ఇల్లు గాల్లేదా
గంటకి
గంటకేన వానిక్కూడ చెప్ పినవ్ కొంచం
హ్ హ్మ్
ఇంకా
ఆ
ఇంకా
చెప్పాలి నువ్వే హైదరాబాద్ లో ఉంటున్నావుగా అసలు దేని కోసం పోయినవ్ ఎప్పుడొస్తావు ఏం ది
వొత్తరా టైమ్ పడుతది
గారా అబ్బిన ఆ పెళ్ళికే కలుద్దాం
ఇది నిన్న అది తెచ్చుకున్నా అది ఎమ్లేదు షవర్మ అని తెచ్చుకున్నా ఒకటి
ఏంది
బయటికి పోయిన నిన్న
హ్మ్
షవర్మా అని తెచ్చుకున్నా రోటీలల్లో చికెన్ వేసిస్తారు వామ్మో అది ఎట్లుంది అనుకుంటున్నావు
హ్మ్
సేమ్ ఇగ మనం తినలేమయ్యు
హ్మ్ హు హు హు
గోరంగుంది మొత్తం పడేసిన
మటన్ పెట్టాలె చికెన్ పెట్టాలె ఇంట్లో ఉండాలె కతం
గయ్యే మనకి
ఇంత బగారన్నం వేసి పెట్టి నీ కళ్ళు ఉండాలె పక్కన మంచిగ తినొచ్చు
ఆ ఇగది ఇక్కడైతే వామ్మో ఒక్కొక్కలు ఎట్ట తింటుర్రు చిన్న చిన్న పోరగల్లు సంపుతుర్రాడ
ఆ
ఏయ్ కన్నేదిత త్తం దండగా అంత వేస్టయ్యింది అంత సుద్ వేస్ పడేసిన ఇగ
లైట్లు పట్టపోయినవ్
ఆ
లైట్ లో పట్టపోయినవ్ పోపోయినవ్
ఏయ్
దొరుకుద్దా ఎప్పుడంటప్పుడు
ఎప్పుడంటప్పుడు ఉంటదే రోజు ఉంటేలే కాని చెద్దాయి మనము
ఏముందిరా ఆరు వందల ఐదు వందల వస్తే
ఆ ఆ
ఒక రెండు రోజులు పోతే చెట్టు గారా
మీరు
ఆ మరి ఇంకేంది
స
నిన్న నిత్యన్ నడు ఫోన్ పేట్టిండు
ఆ
ఒప్పో అది అ అంటే చూస్తాను మంచిగా కెమెరా మంచిగా వస్తుందింట ఫోర్ జి అంటే ఐదు వేలు అట
వామ్మో వద్దాందో
వామ్మో వద్దానే చేపినా ఫైవ్ జి కూడా కాదు నీ తర్వాత ఫోటో పెడుతు చడు
ఓ
మళ్ళా సిక్స్టీ ఫోర్ జిబిని అదే థర్టీ టూ వన్ ట్వంటీ ఎయిట్ జిబి అ స్టోరేజ్
అది వన్ ట్వంటీ ఎయిట్ జీ
ట్వంటీ ఎయిట్ అదే సిక్స్టీ ఫోర్ ఏమవుతుది చెప్పు
నా త్రీ థౌసండ్ మంచి ఉంది అప్పుడు
మీరు మంచి ఫోన్లను నువ్వు ఆగం చేసుకుని తెలిసి ఇంకా మస్తు జబర్దస్త్ పనిచేసేట్టున్నది
ఏమో లే ఇగ ఫడ్ం పోనాలిక
రఫ్ అండ్ టడఫ ఆదన్నా అద ఆశీత ఉంటే అ సరేరా మారి అయ్యా
ఆ సరే అ
ఆ సరే మరి ఆ రేపు కాల్ చేస్తాలే బాయ్
ఆ
రేపు కాల్ చేస్తలే భాయి
సరే
ఆ బాయ్